ఆ బ్ మీరు బావున్నరా
ఆ చేస్తరండి ఆ ఎం తినమండి ఇంకా మధ్యాహ్నం తినను
అవునా ఏం తిన్నారు పొద్దున
ఆ పొద్దున తిన్నామండి ఇపుడు మధ్యాహ్నం తినాలా మీరు
నేను పొద్దున్న ఉప్మా తిన్నానండి ఇంక మధ్యాహ్నము ఏమన్నా నాన్ వెజ్ తినాలి హ్మ్
అంటే మీ ఊరికల్లా ఇప్పుడు ఏమేం పంటలు కనిపెడుతూ ఉంటారండి
ఆ ఇప్పుడు ఎండాకాలం అయిపో అయిపోతా వస్తుంది కదండి కా ఎక్కువ ఇ ఇది జొన్నలు అట్లాంటివి పెడతారు వేరుశెనగా అలాంటివి పెడతారు ఇప్పుడు స్టార్టింగ్ కదా ఇంక ఆ అట్లా మీరు
ఏమో మా ఊర్లల్లా అట్లనేనండి ఇప్పుడు ఇంకా అదే ఎరువులంత తొలెస్
అ ఆహా ఆహా అవునా
రూ బోర్లేకువున్నయితే ఇంకా మామూలుగ టమోటా పెట్ చాలా మంది
టమోటా ఎక్కువ ఎండాకాలంలో పెడతారు మా ఊరు సైడ్ అయితే ఇంకా వానల సై వానలకాలమయితే ఎక్కువ పెట్టడు
ఆ అప్పుడు పెట్టిండేదండి ఇప్పుడు అంటే కాయలు కొంచెం కొంతమంది వి అట్ల
ఆ ఆ అవునండి అవునండి
ఇంకా
అ
ఆహా అవును ఎక్కువ కూరగాయలు పండించే వాళ్ళకి ఎక్కువ లాభాలు కొన్ని వస్తాన్నాయిండి ఈ మధ్య పంటల్లో కూడా
కాయలకు ఒక్కొక్క రేటు ఉంటాదండి ఒక రేటు ఉండదు ఏం అది
ఆ మా ఊరు సైడ్ అయితే ఎక్కువ దాని మీదే ఆధారపడింటారు కూరగాయలు
అంటే మీకు ఈ కూరగాయలు అంటే ఎక్కువ పండిస్తారా అండి మీ ఊర్లో కూరగాయలు అట్లాంటివన్నీ
కూరగాయలు ఎక్కువ అండి ప్రతి ఒక్కరు బో పంటల్లో ఆ అవే ఉంటాయి ఇప్పుడు టమోటాలు వంకాయలు బెండకాయలు ఏమంటారు ఇంకా అవి పచ్చిమిరకా పచ్చిమిర్చి అలాంటివి ఎక్కువ వేస్తంటారు
ఆ ఆహా అంటే మీ మీరైతే
ఏంటండి
మీకు మీకీ అంటే కూరగాయలు తక్కువ రేటుకే దొరుకుతాయి కదండి
ఆ ఆ తక్కువ రేట్ కే దొరుకుతాయండి
ఆ అంటే మీరు
హలో
ఆ మీరు అంటే కూరగాయలు సంతల్లో అమ్ముతారా మీకల్లా లేదా మార్ చెట్ల కట్టలు తీసుకుపోతారా అండి అవి
ఆ సంతలోనే అండి మా ఊరి దగ్గరలోనే ఇక్కడ నాలుగు నాలుగు కిలోమీటర్ దగ్గరలోనే ఉంది అక్కడ తీసు వెళ్తాం
ఆహా
మీరు
అంటే మా ఊర్లో కూడా ఇట్లే కూరగాయలు పెడతారండి అంటే చాలా మట్టుకు కొంతమంది కూరగాయలు పెడితే చాలా మందికి వెళ్తే చాలా మంది కొనుక్కోరండి మక్కడ మనం అక్క నుంచి పన్ను అట్లు పెట్టినారండి ఇప్పుడు ఇంకా మాల్ తీసుకుని పెట్టు కొన్న
ఆ ఆ ఔను
స్తారు
ఔనా ఇప్పుడేం పెట్టినారు
ఇప్పుడు అండి ఇప్పుడు కొంతమంది చాలా మంది టమోటా పెట్టినారండి కానీ ఇంకా అవేమి మాగలా కానీ ఎవరికన్నా ఒకరికో ఇద్దరికన్న ఆల్మోస్ట్ అంటే పక్కనే ఇ ఫుబాల్ ఇంకొక ఇంటర్ కట్టలయితే అవన్నీ అందరి అట్ల కూరగాయలు ఆ మేలే పల్లెల్లో ఎక్కడైనా మనమేం కూరగాయలు
ఆ ఔనండి ఇంకా కూరగాయలు కాకుండా ఇంకక్ ఇంకెక్కువ ఏం పెడతారు
ఆ ఆ
మీ వాయిస్ సరిగ్గా వినపడుట్లే నా కసలు
ఆ చెప్పండి ఇప్పుడు
కూరగాయలు కాకుండా ఇంకా ఇంకేం పెడతారు అంటే ఇప్పుడు వేరుశెనగా ఇవి ఉంటాయి కదా అలా
కొంతమంది వే అంత ఉకంద ఇప్పుడు అదే మ ఉలవలు ఎందుకంటే ఉలవలు అయితే ఉలవలు అనుకున్న కానీ కాదు ఇప్పుడు ఎక్కువ తెలుగు అద
ఆ
అ లోపల అయితే ఎంతకాలం ఇంటి దగ్గరే పెట్కోవచ్చు కదా
ఆ అవునండి ఆహా ఓకే ఓకే అండి బ్యాంగుళూరు
అంటే మీ ఉంటాయా అండి మీ ఊరికలా లేదా ఎద్దులు లేదా ఈనములు అలా మేపుతూ ఉంటారా
ఆ జెర్సీ ఆవులు ఎక్కువ అండి
అ ఎనుములు ఉండవు బర్రెలు
ఆహా బర్రేలు అస్సలు ఉండవండి మా సైడ్ అయితే మేము మేము ఎక్కువ అయితే అసలు జెర్సీ ఆవులు లాంటివే ఎక్కువ
అంటే మీరు అదే తాగడానికి పాలు మంచిగా పర్వాలేదా మీ ఆవులే ఇస్తయా
ఆ ఆవుపాలే ఆ దొరక్కపోయినా కూడా పక్కంటి వాళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు ఆవులు లేని వాళ్ళు కూడా పక్క పక్కింటి వాళ్ళతో అట్లా కొనుక్కుంటా ఉంటారండి ఎక్కువ
ఆ మేలండి టౌన్ లో ఉం టే ఒక పాల ప్యాకెట్ కొనాలన్నా ఎంత ఫస్ట్ అవి కూడా ఏం బాగున్నవని అవన్నీ కాపీ అలా చేస్తుండే
ఆ లీటర్ వచ్చి చాలా సుమారు ఒక ఎక్కువ అండి ఇక్కడ ఎంతో ఫార్టీ రూపీస్ సో మా ఊరు సైడ్ అయితే ఫార్టీకో ఎంతో ఇస్తారండి నాకు కూడా పెద్దగా ఐడియా లేదు
ఆ
అంటే నీళ్ళు ఎక్కువ పోయరు చిక్కగా ఉంటాయి బాగా
అదే మ ఇళ్ళలో కొనుక్కుని ఇట్లా ఇండ్లలో కొనుకుంటే బాగా చిక్క ఉంటాయి వాళ్ళు అదే మన టౌన్ లో ఆ మన మంగ ఇ వేరే వాళ్ళు ఊర్ల నుంచి వచ్చి చాలా నీరు పోస్తారు అని
ఆ అవునండి నేను అదే నచ్చదయితే నాకు కూడా నచ్చదు అసలు అవి అవి తాగిన ఒకటే తాగకున్న ఒకటే
ఆ ఇంకా మీ ఊర్లోనూ గొర్లు అట్లున్నాయా అండి గొర్లు
గొర్లా మా ఆ ఎక్కువ ఉండవు విలేజ్ అంటే ఇంక గొర్లు అవే ఉన్నె ఉంటాయి. విలేజ్ కదా ఇంగ గొర్లు అంటే, వినపడట్లే అండి మీ వాయిస్
ఆ అంటే చానా మేపుతుంటారా గొర్రె పిల్లలు అట్లాంటివి అని అంటున్నా
ఆ ఇన్ ప్రతి ఇంటికి ఒక ము ముప్పై దాకా ఉంటాయండి. చాలా వరకు నైన్టీ పర్సెంట్ దాన్ల మిమ్దె మేము ఆధార పడింటాం.
దాన్లకి మ్యాథ ఎట్లా అంటే బయటికి తీసుకొని వెళ్తారా లేద ఇంట్లోనే పెట్టేసి ఎస్
అని మా ఊర్లో ఇట్లా కొండలు ఉంటాయి కదా ఆ కొండల్లోకి వెళ్తారు సా ఈవినింగ్ దంకా మేప్ కుంటారు ఇంగ మళ్ళా ఈవినింగ్ వచ్చేసరికి దానికి ఏదన్న దానాను ఇట్లాంటివి ఏమన్నా జొన్నలు, జొన్నలు అలాంటివి వేస్తారు. బాగా బలం వస్తాయి ఇంకా అమ్మేస్ తాంటారు వ్యాపారవేత్తలు వస్తాంటారు కదా ఊర్లంటి వాళ్ళకి అమ్మేత్తారు.
ఆ
ఆ అంతే అండి.
మా ఊర్లో గొ మా ఊర్లో ఆ మాకేం గురి ఆవులు కూడ ఇప్పుడు తక్కువే ఉన్నాయండి. చానా ఉన్నిండే.
జెర్సీ ఆవుల?
ఆ జెర్సీ ఆవులు ముందు గొర్రెలు ఎక్కువ ఉండేవాళ్ళు ఎక్ కొన్ని చాన ఏండ్లు ఇప్పుడు ఏమైందంటే, అంటే రోజు పోవల్ల కదా కన్నయ్యకి అనేసి ఇంక అందరూ అమ్మేసినారండి. అంతా షెడ్లు ఏసి బాగ ఇవి పొట్టెండ్లు అన్ని తీసుకో
ఆ
అంటే అది ఎత్తిపోయేది కదా కొన్ని రోజులు అమ్మేసాము కో మేము ఏసిన తర్వాత ప్రతి ఒక్కరు షెడ్లు ఏసుకున్నారండి మా ఊర్లో. షెడ్లు పొట్టన్లు మేపడానికి
ఆ
అంటే ఇప్పుడు దానిలో
వాయిస్ అసలు వినబడట్లే అండి మీది కట్ అయిపోతాంది.
స్టోరీ బియ్యం అట్లాటివన్నీ ఆడిచ్చుకొచ్చి ఏస్తారండి బాగ అవి రెండు నెల్లకు అట్లా అమ్ముతే అట్లే లాభం వస్తది డబ్బులు బాగ.
స్టోర్ బియ్యం మనం తినేకి కదా ఇచ్చేది
తినేకె కాకపోతే వది కొంతమంది ఇప్పుడు ఎట్ల అంటే ప పల్లెల్లో అంతా పండించుకుంటారు కదా చెనులల్లో బియ్యము.
ఆ ఉండేటోళ్ళు దానికి గొర్లకి ఏస్తార్ అనమాట.
అది అడిచ్చుకొచ్చి దానికి ఏస్తారు బియ్యం బాగ కొంచెం బాగుంటది కదా మనం కొనలన్న కొంటానే డబ్బులయి
ఆ అది కూడ కరెక్టేలేండి ఇంగ దా మ్యాథ ఎట్లో కొనల్ల కాబట్టి ఇంగ ఉండేటివి వేస్ట్గా ఉండేటివి వేసేస్తే దాని కి బలం వస్తది. మనకి డబ్బులు వస్తాయి. ఆ మ్
మీక్ ఏమన్నా
మాకా మాకైతే ఏం లేవండి మా అప్ప మా బాబాయోళ్ళు మా ఇ పెద్ నాన్న వాళ్ళకి వాళ్ళకైతే ఉన్నాయి నీ చూస్తాంటాను కదా వాళ్ళు అన్ చేసే పనులు అన్నీ హా కా ఆ అన్నీ ఐడియా చేసుకని చెప్తానండి
ఆ చానా చానా కష్టమండి వ్యవసాయం చేయడానిగ్గూడా వర్షాకాలమయితే వర్షాల్ ఒస్తాయి
అ
ఏమన్నా అంటే అవి నా చానా వా ఏద నీ
ఆ అ అవునవునవునండి వర్ష కాలం వర్షాకాలంలో వర్షాలు బడువు సరిగ్గా ఎండకాలంలో అయితే ఇంకా తెలిసిందే గద ఎండల్ ఎక్కువ అంటాయి
సలి అ
ఆ చాలా అంటే చాలా ఇబ్బంది పాపు అది కాక మాది రాయలసీమ గదా ఈ ఎండల్ గూడ ఎక్కువుంటాయ్ అసల్ తా పంటల్ ఏమైనా పెట్టినామంటే
అవ్
యా అసలు కోస లాబ్ మోస్తాదో ల్ అ ఒస్తదో రాదుో అని భయపడతారు చాలా మంది రైతులు పెట్టనికి
మాములుగాస్ తినాకాయ్ తోట్లు అర్ బి ఆ శీనాకాయల్ తోట్లు ఆ
ఆ మా ఊరు సైడ్ అయితే ఏం పెట్టడం మామిడి తోట్లు ఎక్కువ మామిడి తోట్లు ఈ సపోర్ట్ టాలు నేరేడుకాయలు ఉంటాయి కద్ సమ్మర్ సీజన్లు అలాంటివ్ ఎక్కువ అరటి ఆ అరటి ఉన్నయ్ అరటి మళ్ళీ ఎక్కువే అరటి యా మామిడి మామిడి అరిటి మామిడి ఎక్కువ
తినే పనులని ఏ ఫ్రీగానే దొరుకుతయి
ఆహా ప్రీగా ఏం కాదండి మక్ దొంగటన్నాం చేయాల
ఆహా
ఆ అంటే వాళ్ళక్ తెలికుండా పిక్కొచ్చుకుంటా ఉంటాం అప్పుడప్పుడ్ ఎళ్ళి మనక్ కావాల్సినంత విక్కుచ్చుకుంటం అడిగినా అడిగి ఏమనరు అడిగి తీసుకుంటే ఏమనరు
వా తెలుసులే వాళ్ళైతే అడిగి తీ
ఆ ఇంకా చాలా వరకు తెలిసినోళ్లే పెట్టింటారు కావట్టి ఇంగా ఊర్లో అంటే ఇంగన్ వా తెలిసినోళ్లే ఉంటారు కావట్టి ఇంకా అడిగితే ఇస్తారు ఊమ్ ఆ సరే